ఆ అది మ్మా ఏం చేస్తున్నావ్ నేను ఏం చేయట్లేదు పదిగానే ఉన్నావ్
ఆ అమ్మాయికి ఫోన్ చేసా ఇప్పుడు నేను
చేసావా
ఆ
ఇంకా ఇంకాది అద అంతగా వెళ్లేదంతా అదే నేను చూసా
ఉండు ఇంకా మరి నాకేంటో ఇంకా నాలుగు టాస్క్ లే తవచునవి
ఎందుకున్నా మరి ఎన్ని కట్ అయినాయి రెండు కట్ అయినయా మొన్న అయితే ఒకటో మూడు కట్ అయినయో మరి ఇప్పుడు ఒకటి కట్ అయింది మూడు
మ్ ఇప్పుడు ఫిఫ్టీ నైన్ సెకండ్స్ ఎప్పుడుందిగా ఇం నాకు మాట్లాడను కాదు
అది
మి బాప్స్ చదువుకంటున్నాారా ని దర పొయ డ
ఆ నిదరు పోాల చదువుకొట్ల రెండూ చేయట్లా ఏదో చేస్తనాడు ఏదో ఆడుకుంటున్నాడు బాదతొటి
ఉహూ ఉ
ఆ
అంతే మరి
ఇంత
ఉమ్ఎలా ఉన్నాయి మీక ఎండల్ అక్కడ
అతిరి పోర్ళతున్నాయి
ఉ
ఎం ఉన్నాయి ఎండలు అసలు
ఉమ్
కొండ లఎందు
ఉమ్అవునా యండలు బాగా కాస్తున్నాయి అసలా మార్చిలోనే బాగున్నాయి కర్నీీలు ఎలా ఉంటాయి
సుమి పోయిన సార్ అట్లే అనుకున్నాం మేలో చల్లబడిపోయింది
ఉమేలు చల్లబడిపోయింది వర్షాలు వచ్చేస్తేనే ఉ పోయిను సారే ఒడి ఒడియాలు పెడదాం అనుకోవడం వర్షాలు పొయిన సమ సంవత్సరం అంత అలాగ అయిపోయింది
ఈసారి కూడా ఎట్లా అయితే బాను మార్చి ఏప్రిల్ ఎండలు వచ్చాయి కొన్నిసార్ రెండలు కూడా తొందరకి వచ్చినాయి కదా ఫిబ్రవరిలోనే వచ్చినాయి
అవును
తొ మ్దదరగ పోయి నిజూన్ జలై త
చాల పోయిని అవును జూలైలో బాగ ఎండలు ఉన్నాయ అసలు అక్టోబర్ దాక ఉన్నాయి అందులో
ఆ ఎంతకాలం వత్తుంది మిగిలివన్నన్ని పంచుకుంటున్నాయి మిగిలిన నెలలకి
అహ ంచ చెలికాలం కూడ ఎక్కువగానే ఉండే
చలి బాగుందాము
ఉమ్
ఇంక సంగతులు
ఏమ్ ఉన్నాయి.
ఒహో ఉన్నాయి ఓ నీళ్లు బాగొతున్నాయా ఏ అమ్మాయి
ఆ ఊళ్ళో ఉంటదె ఏ ఫ్రెండ్
ఆ ఎప్పుడో పది రోజులు అవుతుంది ఆ అ అ ఆ ఆ అమ్మయ అ అమ్మయ్ ఫోన్ చెలేదంట అమ్మ ఆ అమ్మాయిగాని బావస్తాని గుర్తొస్తారు ఫ్రెండ్స్ అది ఫోన్ చేయలేదంటే హ్యాపీగా ఉందలే ప్రశాంతంగా ఉండలే వదిలే సమ్ ఎర చేయట్ల ముగ్గురిలో అ అందరూ బిజీ బిజీ
అహ ఆ మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా చేయట్లేరా ఫోన్
ఇదిగో ఎవరు చేయట్లే మెసేజ్ లు కూడా లేవు
ట్రిఫిక
వేరే దూరం ఊరళ్ళు చేయట్న్న దగ్గర ఆ చేట్ల
అ
ఇలాక రెండు రోజులు మెసేజ్లు పెట్టారు అంతే మళ్ళమ్మమ్మ అంతే
హ ఆ అ
అదే
మీరు మాత్రం చక్కగలుగుతారు మీ ఫ్రెండ్స్తో ట్రిప్పులు అ
అద మా పాప స్కూ లో వాళ్ళు ఇద్దరు ఉన్నారని చెప్పలా వాళ్ళకు కూడా మొన్న ఇదు వరకు వచ్చిందన్నానే ఆ యమ్మాయి రేపు విజయవాడలో ఏదో మీటింగ్ ఉందంట అమ్మాయి ఇక్కడ జాబ్ చేరిందిలే
అ
ఆ అ అక్కడ ఊళ్ లో మన రి దగ్గర్లో మీటింగ్ ఉందంట అట వెళ్తుందంట ఆ
హ
ఆ చెప్పింది ఆ అమ్మాయి కూడా మాట్లాడాలి ఫోన్ కాల్స్ నేను కాద ఫజసుకోాల మా కటింగ ఏదో అడిగింది వాాని తెలిసిన వాళ్ళు అంటే చెప్పమని ఆ
ఆమ సటింగ్ దాంట్లో ఫోన్లు చేసి చేసి ఇద అయిపోతారు పు మా అమ్మాయికి కూడా అలాంటి దాంట్లోనే వచ్చింది జాబ్
ఆ ఆ
అప్పుడనుకు ఆ అలాగే అలాగే అందరి చేత కొర్సులు కొనిపించాలి ఫోన్లు చేసి కైగా అలాగే జరిగే పనులు కావాలని చెప్పి ఇంకొదిలే
హ క ఆ కోస వర చార అర అడిాల ఆలా కొంటే ఇప్పుడు జనా లో ఒకల మాటనివరు చేరట్లా
చేరట్లేదు అవును మనం ఫోన్ చేయగానే వేర ఒకవేళ పెట్టి కోర్ ఇలా ఎవరు కొనుక్కుంటారు
అయింద
నిద్ర టైం అయినట్టుంది
ఆ హంతలో వ చేతున్నాయి కళ్ళాల నుంచి నీళ్ళ వ చేతున్నాయి ఉ చల్లగా ఏసీ ఏచి చెడు ఇంకెక్కంట బాడీ కడుపునిండా తిన్నా మధ్యాహ్నం కూడా మా పస్ తిని అసలు నావల్ల కాలే అటు ఇటు తర పిల్ల మేడం వాకింగ్ చేయండి మేడం అటు ఇటు అంటారు వాకింగ్ చేయడి మేడం అంటారు పిల్లలు అసలు వతుంటే మేడం మేడం
కుర్చీ ఉంటదా నించోనే ఉండలా
కుర్చీ ఉంటాయమ్మా ఇలా ఉంటాయి కుర్చీలు ఉంటాయి నేను నుంచి ఫస్ట్ లో కొత్తల్లో బాగా నుంచినయిదాన్ని అప్పుడు ఏలు కొట్టి మీర ఎక్కేసింది కదా బాగానుంచిున్నాను కాగానీ ఇప్పుడు అసల కూర్చునే అప్పుడు కొత్తలో కాబట్టి కొంచెం ఆడిచ్చారు అప్పుడు అట్లా అట్లా అట్లా ఉన్నాం ఇప్పుడయితే మన ఎంన్ సెలబ్రేస్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు
ఉ
ఇంక ఏదో ఒక వర్క్ ప్రోగ్రెస్ లో వేసుకుంటాను ఆ రివిజన్ ఏదో ఒక వర్క్ చేసుకుంటా కూర్చొనే ఉంటాం ఏనున్న ఎంగమ్ మాలు కూచుని కొంత మంది శుభ్రంగా మ వేసుకొని కూర్చుంటారు కుర్చీలో
ఉ శాలరీ కరెక్ట్ గానే ఇస్తాడా అబ్బో
అంటే మాకు పదికి లే ఏడు పదికి నెల ఆ పదికి నలైతే ఇం మళ్కురువారంగాయిపోత నాన్ మురి ఇ వచ్చేనల ఏప్రిల్ ఇడ ఏప్రిల్ జూన్ లో ఇస్తాడు ఏ ఏప్రిల్ ఇరవై నాలుగు తోటి క్లోజ్ చేసేస్తాడంట మాకు కూడా టీచర్లు కూడా సెలవులు ఇచ్చేసి ఇరవై నాలుగు వరకే పద్నాలుగు రోజులకే శాలరీ ఇచ్చేది మళ్ళా జూన్ ఫస్ట్ నుంచి లెక్క అట్లా
ఇగా సెలవుల్లో ఏమి ఉండదా స్కూల్
ఏముండరు స్కూల్ ఉండదు డబ్బులు ఉండవు అదే సాలరీ ఉండదు చెప్పిలిస్తతే అందరు డబ్బులు ఇవాళగా వడుతున్నాయి ఎందుకని క్లోజ్ చేస్తాడు ఇంకా అక్కడ మీక్ సెషన్ కొంతమందిని క్యాంపెయినింగ్ క పెట్టుకుంటాడంట ఒక పది మంది బిల్ంగ్డుగావ
ఉహ్
రేపు ఇడికి క్యారీ పని లేదుగా అది కొంచెం లేట్గా లేత వండేసార్ పడేసార్ మీక మధ్యాహ్నం నేను కూడా ఇంటికి వచ్చేస్తాను
హు
ఆ వన్ డేస్న్ డస్ ఏ సరే అలా మాట్లాడ ఫుల్ టైం వాళ్లకి తారీకు పెడతాను రేపే ఇంటికి మారుస్తా
ఉహు ఉ లంచ్ బ్రేక్ ఎన్నింటికి
ఇప్పటికి పన్నెండు ముప్పై ఐదు అట్లాయితే రేపు మలా ఒక టటింపా ఉప్ప ఎళ్లర్థ ఒకటి ఇరవై కల్లా వెళ్ళి రిలీజ్ అయింది ఈయాల ఓ
రేపు లంచ్కి వచ్చినప్పుడు చె ఖాళీ ఉంటే మాట్లాడతా ని కాల్స్,
ఉ ఉ చేస్తాలే
నీకు ఇం మూడు మాట్లాడితే నీకు అయిపోద్ది కదా,
ఉ నాకు ఎన్ని ఇప్పుడు మాట్లా రెండు మాట్లాడేవా,
కే ఇప్పుడు ఐదు కాల్స్ అయిపోతే ఇంకా కలవదా వాళ్ళకి,
ఆహా కలవదు
ట్రై చేసావా ఎప్పుడన్నా
ఆ చేయలేదు కాకపోతేమో మరి ఆ కాలు కౌ కౌట్ అవదేమో అంటున్నాడు, మా అబ్బాయి
ఉహు
ఒక్కొక్క ఇంకో నాలుగుగానే ఐదు గానే మాట్లాడాలన్నారు కదా ఇంకా ఎగస్ట్రా మాట్లాడితే ఆ కాల్ కౌంట్ ఉండదు. దేమో అని అనుకుంటున్నారు.
ఇప్పుడు నాకు ఎన్ని అయ్యి నాతోటి ఇప్పుడు ఐదో కాల
ఆ నీతో ఐదాయిపోయినా ఆ ఐదయిదు,
ఇప్పుడు ఇంకా రెండు మాట్లాడాల నువ్వు నాలుగ, మూడా
మూడు ఉంటాయి. ఇంకా
వయమో ఇంకా మూడు ఎవరితో మాట్లాడతవ్,
సరే అయితే ఉంటాను,